హలో
ఆ హాయ్
హాయ్ బావున్నారా
బాన్నాను మీరు
ఆ నేను కూడా బాగున్నాను ఏం చేస్తున్నారు ఇప్పుడు
ఏం లేదు నార్మల్గా కూర్చొని ఉన్నాం క్లైమేట్ ఎంజాయ్ చేస్తున్నా కొంచెం.
అక్కడ వర్షం పడుతుందా
లేదు లేదు లైక్ క్లౌడీగా ఉంది బాగుంది
ఆ అవునా
అక్కడ బడుతుందా వర్షం
పడింది ఒకసారి ఒక నైట్ బాగునింది ఉగాది మున్
ఆ ఆ ఇక్కడ కూడా సేమ్ అదే రోజు పడింది
ఓ అవునా ఇక్కడ చాలా జోరుగా వర్షం పడి
టూ త్రీ హవర్స్ పడి టూ హవర్స్ అట్ట పడింది వర్షం
అవునవును చాలా పిడూగుల్లాగా పడింది
అవును అవును చాలా డ్యామేజెస్ కూడా అయినయి పిడుగులు వల్ల తెలుసు రోళ్ళు ఇంట్లో ఫ్యాన్ బోయింది అవును పిడుగులు వల్ల డామేజ్ ఆ ఎక్కువనే వచున్నారు సో ఆ టునునైంతే ఇట్ల క్లౌడి గా ఉంటుంది మళ్ళీ నార్మలే
మా కూడా పో మేము ఏసీ పెట్టామా సో కరెంట్ పోయింది కాబట్టి
అవును
ఆఫ్ చేసెసాను ఆ తర్వాత నార్మల్గా ఫ్యాన్ ఇన్వర్టర్ లో కనెక్ట్ సొబ్బ న్యూస్
ఔ ఎ
అవునులే డ్యామేజ్ అవలా లేకపొయింటే మాది డ్యామేజ్ అయ్యేది ఫ్యాన్ ఏ సి అన్న పొయేది కాని
ఆ
జంగ్‌ బడ్ల
ఎక్కనా మీరుండేది
నేనా చెన్నైలో మీరు
ఆ తిరుపతి చెన్నై అయితే హాట్ టాపిక్ జరుగుతోంది చెన్నైలో విజయ్ గురించి మీస్ ఎక్స్ సీ ఎం మీ సీ ఎం ఆ అయనేనా
ఇంకా అవ్వలేదనుకుంటా ఇంకా ఎలక్షన్స్ రాలేదు గదా వస్తాది గదా ఇంకా
ఆయన కాదయితే లైక్ పోటీల్లో ఉన్నాడు అయితే పెద్ద బాంబే బేల్చింది వాళ్ళ వైఫు
ఓసిచేసింద్ గద
చాలా అసలు లైక్ త్రిషాదో దిరుగుతున్నారని
వీళ్ళిద్దరు మధ్య ఏదో ఉందన్నట్టు
ఇం కాస్సిప్పేనా లేకపోతే నిజంగా అనుకుం మీరేమనుకుంటున్నా అ
ముందు దాకా త్రిషాతొంత క్లోజ్గా ఉండడం
అ
మ్యారేజ్ ఏదో మ్యారేజ్ ఫంక్షన్లో ఇద్దరు
మ్మ్ అటెండ్ అయ్యారు బట్ ఇంకో ఇంకోటి ఏమంటున్నారంటే త్రి విజయ్ వాళ్ళ వైఫ్ ఆ విషయం వాళ్ళ వైఫ్ లైక్ వాళ్ళ ఆపోజిట్ పార్టీ వాళ్ళ కూతురు అని నేసి అంటున్నారు అందుకు గుడా చేసింటుంది అని అందుకు కుదా చేసిండొచ్చు లైక్ ఎలక్షన్ టైమ్
మదర్ సపోర్ట్ చేస్తారు గదా
సపోర్ట్ చేయడం కోసం అలా చేసుంటుందని కానీ బట్ వీళ్ళు తిరగడం చూస్తే ఇంకా మంచిదయి మంచిదయిచ్ ఆ మీ
ఆ క్రియేట్ చేసుండొచ్చు ఇలా పాలిటిక్స్ లో గెలవడానికి
అవును అదే అదే అంటున్నారు ఆల్మోస్ట్
ఇది గుడ ఉండొచ్చు కదా పాలిటిక్స్లో రో డ్యుఅసై అలాలు
లైక్ చీజేసాడు అనేసి
అలా అనుకోవచ్చు
ఇంతవరకు ఎప్పుడు లేడు కదా విజయ్ అ
వినలేదు వినలేదు త్రిషా నోడు
ను అసలు సీ ఎం టు సీ ఎం పోస్ట్ విజయ్కి ఇప్పుడే అసలు రాలేదుగా ఇంతవరకు
అదే అదే ఈ ఎలక్ష్యం జరిగినట్టే ఉంది
అ ఫస్ట్ టైం అవుతుందా
అవును ఈ ఇయర్ నుంచి నే వసిట్ ఒక టై లో విన్నాను ఇప్పటికీ
అ ఆ
నాకు ఇవన్న పాలిటిక్స్ కనునీ నాకు అంత ఇంట్రెస్ట్ లేదు నేను సెలబ్రిటీ గురించి అడగలి నేను చెప్తాను పాలిటిక్స్ గురించి
పాలిటిక్స్ కూడా ఇంత మాత్రం తెలిసింది అంటే దాంట్లో ఒక సెలబ్రిటీ ఉంటంది ఉన్నాడు కాబట్టి సెలబ్రిటీ ఇన్వాల్వ్మెంట్ ఉంది ఆ మీ ఫేవరెట్ అ
గురింటే అందరు ఎక్సైట్మెంట్ వింటారు
ఎగ్జైట్ అవుతారు అవును
నార్మల్ కొంట ఉంంతర పట్టిించకో
అండ్ కాసేప్ అంటే ఇంకా ఈ ఎగ్జైట్మెంట్ వేరే లెవెల్ ఉంటుంది ట్ మీ ఫేవరెట్ హీరోస్ ఎవరు హీరో
నార్ సౌత్ లో వచ్చి అల్ అర్జున్ అండ్
ఓకే ఓహ నయి సానిమల్
ఎనిమల్ యస్ అని
పనిల్ అల్ ఆ సేమ్ పిన్స్ క్చులీ అల్లు అ జీన్ అండ్ నార్ నార్త్ లో లైక్ వింటేజ్ హీరోస్ వింటేజ్ టైమ్ లో షారుక్ఖాన్ వింటేజ్ వాళన్ ఇప్పుడు అసలు అనను షారుఖ ఖాన్ సల్మాన్ ఖాన్ అనేసి బట్ వాళ్ళు వింటేస చాలా బాగున్నారు అ
వాళ్ళు సూపర్ గా ఉన్నారు లైక్ ఏమంటారంటే వాళ్ళ పర్ ప గగాయలా గుంది అ స్వీట్ ముట్గా ఉంటాది క్యూడ్ చాక్లెట్ బాయ్ అలాగా
అవును ఆ అడ్ ఎప్పుడు అసలా లేదు అ మనం ఈ జనరేషన్ అయినా కూడా ఆ మూవీస్ే లవ్ చేస్తుంది ఇంకా
ను నైంటస్ ఎట్ టూ ౌసండ్ లైక్ నా వచ్చి షార్ఖాన్ మూవీ వచ్చి ఒక మోహబత్తే దూరాల దూర న ఇలాంటి మూవీస్ బాగుంటాయి
ఓజీ మూవీ సభ
ఎస్
అస్సలా
పెట్టుకుంటాడు పర్సనలీ ఇం సల్మడ్ వచ్చి లైక్ హ సా సా
ఓ న న
కీస్ బాగుంటుంది క్యూతు కొంటాడు
ఒకవేళ మీకు ఒక ఛాన్స్ వస్తే ఒక సెలబ్రిటీని కలవాలి అని ఎవరిని కలుస్తారు
సెలబ్రిటీని కలవాలంట ఏ ఆ నా చైల్డ్ హుడ్ హీరో అల్లు అర్జున్
అల్లు అర్జున్నే ఉ డై హార్ట్ భాయి ఫ్యాన్ అయితే
డై హార్డ్ ఫ్యాన్ నాకు అల్లు అర్జున్ అల్లు అర్జున్ పోతే రామ్ పోతినేని
ఆ
రామ్ పోతినేని నాకు ఫస్ట్ అల్లు అర్జున్ అంటే ఇష్టం. చాలా ఇష్టం తరువా
ఐ లైక్ ఫస్ట్ ఇస్టమ్ అంటున్
ఫస్ట్ నాకు నాకై సెలబ్రిటీ అంటే ఎవ్వరు కూడా తెలీదు మేము మూవీస్ ఎక్కువ చూడమ్ ఒక్క టైం వచ్చింది ఫోర్త్ ఫిఫ్త్లో
అ
కొంచెం అల్లు అర్జున్ మూవీస్ చూస్తూ ఒకే సెలబ్రిటీ క్రష్ అనేది ఒక
అ
సెలబ్రేట్ క్రష్ అనేసి ఎలా ఉంటది అనేసి అల్లుఅర్జున్ లాగా
లైక్ ఫస్ట్ ఏ మూవీలో చూశారు అంత నచ్చేసారు గంగోతి ఆహో మైగాడ్ అంత బాగుం ఓకే ఎంతయినా ఫస్ట్ మూవీ
అంతే కదా ఆ తర్వాత వచ్చి ఆ ఆర్య బన్నీ
ఆ ఆర్యాలు అసలు చాలా అసలు
సూపర్గఉన్నాడు హ్యాపీలో అయితే నాకు హ్యాపీ మూవీ అయితే నాకు ఇంఖా ఇష్టమండి చె
అల్లుఅర్జున్ స్వాగ్ బాగుంటుంది
నా మధుమతి నన్ను ఇచ్చు కాల్ పడదు అలా అంటారు కదా డైలాగ్స్ నా మధుమతి నాకు కావాలి అవును హార్డ్ ఆ మూవి చూడాలిరా నేన్ నాకు ఎంత హ్యాపీగా అనిపిస్తాది తెలుసా
ఓ
ఒక హ్యాపీగా ఉంటది కామెడీ కూడా ఉంది కదా దాంట్లో
ఆ అల్లుఅర్జున్ కెన్ డూ ఎనిథింగ్
ఎస్
ఆ కామెడీ అయినా కానీ ఆఫ్కోర్స్ నా నాకు అల్లు అర్జునే బట్ నేను అల్లు అర్జున్ ఫస్ట్ మూవీ చూసింది అని ఈ ఆర్య
ఆర్య
ఆర్య నుంచి లైక్ అండ్ మా సిస్టర్స్ ఎక్కూ అల్లు అర్జున్ హైక్ చేస్తూ ఉంటరు. అఫ్ కోర్స్ దానివల్లే నాకు కూడా ఎక్కు
అంతే అది అది ఆటోమేటిక్గా ఆటోమేటిక్గా వచ్చేస్తది ఇప్పుడు మీకు ఎవర్ ఇస్ ఎట్ ఉందో లేదో లైక్ మనతో మాట్లాడి మాట్లాడి వాళ్ళు
వాళ్ళ గురించి చెప్తుంటే అది ఆటోమేటిక్ ఇంకా ఇంటరెస్
తది ఏ ఏ మూవీ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు మీరు అల్లుఅర్జున్ ది
అల్లుఅర్జున్ ది ఆర్యనే ఆర్య టూ
ఆ ఆల్ టైమ్ ఏదైనా ఎన్ ఎన్ని సార్లైనా చూడొచ్చు అనే మూవి
ఆ అర్ అది ఆర్య టూనే ఎన్నిసాలైనా చూస్తా అండ్ దాంట్లో కాజల్ కూడా చాలా అసలు
టీగా ఉంది
చాల కసుమ్ చాల క్యూట్ గ ఉండింది దానివల్ల ఆ మూవీ ఆ బజ్జీనాట్లు అసలు వేరేలెవల్ ఇచ్చాడు
అవును పర్సనాలిటీ బాడీ లైక్ హ స్టలు చాలా అందుకే స్టడీగా అయ్యో ఈది మర్చిపోయారు అ అలా వైకుంఠపురములో
ఆహా హ్హ్ అ అది అంటే రీసెంట్ వచ్చిందిగా మనక్ కార్యాన్ని ఎక్కువ గుర్తుంటది
ఆర్య, హ్యాపీ, బద్రీనాథ్ ఇది బాగుంటది అయినా నాకు ఇప్పుడు వచ్చే ఆ పుష్ప కన్నా అప్ ఆప్
అప్పుడు విన్ టేస్టే బాగనిపిస్తుంది
ఆ ఇప్పుడు పుష్ప ఇలాంటి జతగా రేసుగుర్రం రేసుగుర్రంలో కూడా
అ చాల అసలు
అన్నతో గొడవ పడ్డం వాళ్ళ నాన్న
ఇవ్వడం అంతా ఒక్
జీడిపప్పు ఉక్మ. హ్హ్. హ్హ్.. హ్హ్. హ్హ్ కని ఇంకా జీడిపప్పు
మ్మహ్హ్ కామెడీగా బాగుంటది
ఆ... ఏందీ ఆ నెక్స్ట్ టైమ్ మల్లీ కు మాట్లాడుదాం నెక్స్ట్ టాకింగ్ విచ్చి
సేమ్ థ్యాంక్ యూ బాయ్